హలో ఏం చేత్తన్నావ్రా ఏం ఉందిరా ఖళీ బాబాట్ర్ తెస్తాడంట క్యాన్ ఖాళీ అంటే చేస్తున్నా
ఆహా తిన్నరా
పొద్దిమీరా
ఏం కూరా
పప్పు
ఉహు. బయట నుంచి తెచ్చుకుంటర మంచి నీళ్లు ఫిల్టర్ వాటర్.
ఆ బయట నుండెర.
ఉహూ
ఉమ్ ఆవు మాత్రం మన ఊర్లో వచ్చినట్టు.
అహా
తెచ్చుకోవాలి అయితే పిచ్చి లేస్తుది.
మాక్గూడా అంతే ఇక్కడ బయటి తెచ్చుకుందే
ఈ సమ్మర్ ఐ రోజుకో క్యాన్ వోడుస్తాంది అసలు కు.
ఉ మాకు కూడా అంతే
ఇద్దరేమో ఉన్నా కూడా క్యాన్లోటాండీ
ఉమ్ ఫ్రిడ్జ్ లో పెట్టేసరికి మాకు ఫుల్ అయిపోతానయి నీళ్ళు తాగుతా అంటే తాగుబద్దు అవుతాంది మనిషి నీల్లు
మానను పసారికిందడికి పడు తనే బాటిలో పోసే సరికి ఇంగర
చెప్పాలక్క నువ్వే
బానార అక్రలీనా
ఉమ్
విషిల్లు స్టార్ట్ అయినాయి ఇగా మీడేరికి
ఉషిలత్తానియా
నంగా ఈ రోజే వచ్చినాయి
ఆహా ఇడ లేవు
ఇంకా లైట్లకైతే ఇంకా ఫుల్ వతాయిక
ఉమ్
ఉమ్ ఇక్కడ మంచిగా బాధ ఉండదు ఉసిల్లు ఈగల బాధ రాక
ఇంకరా
చెప్పాలక్క నువ్వే ఎంచేతారు
ఏ ముందు వాటర్ వెళ్తేనే బాగా పోతాంది
పోలం పంలు గీట్ల ఏతురా
లేదురా అప్పుడు పెళ్లిగా ముందు గసినట్టు బాగా
ఉంహు
ఇప్పుడుంది కాల్ కేక్ మల్ల
ఆహా మంచి పని
ఇక పని ఒకసారి మర్చిపోయినవ్ అంటే మళ్ళీ చేయడం కష్టం కదరా
కష్టం ఇంకా పోవాలంటే కూడా శాతకాదు అసలు హిం
అయినా మంది డ్యూటీ కి అని చెప్పి ఫోన్ వచ్చేది లేదో
ఆ
ఈ జోటి జాట్ అయితే మస్త్ ఇబ్బంది అయితాంది దాని వురిన్ అయిత రోజే
హ్మ్మ్ హ ఆ అంతే గదా
ఇక మన ఊరుకొచ్చిన రోజయితే కతం
ఎప్పుడోత్తదా ఎప్పుడోత్ ఎప్పుడుత్తదా ఎప్పుడుత్తదా అనుకోవాలి
ట్ల మనం ఇప్పుడు పోయినామంటే మనం పోగానే ఖచ్చితంగా ఫోన్ వతది అని నువ్ అనుకుంటావ్
మ్ హు
వీళ్ళకి పండగలు గీనా ఏమీ ఉండవు హాలిడేస్ కినా ఎప్పుడు బడితే అప్పుడు పోవాల్సిందే అ
కానీ ఎక్కువ ఆహల్ ఎక్కువ రోజుల సెలవు ఉంటది కదా ఉన్నప్పుడు
తెలివెం ఉండదురా
ఇప్పుడు ఎండలు కొడితే ఎక్కువ ఉంటదా పనీ
ఆ ఎండల వాటర్ రావు గదా
ఆ
చూసుకోవాలి ఇగ్గ
అయితే వర్షాలు పడ్డప్పుడు వానలు గిట్లా పడ్డప్పుడు తక్కువనే ఉంటది కదా
ఈ వర్షకాలం ఎండకాలం కష్టం
ఆహా
వర్షాకాలంలో ఆ ట్రిప్ అయితాయి కదా ఎక్కువైనా ప్రాబ్లమే తక్కువైన ప్రాబ్లమే
అయ్యా ఉంహూ ఇంకా
కానీ ఇగ ఎప్పటికి ఉండదు ఎప్పుడో ఒకసారి ఉంటది వర్క్ ఆ ఎప్పుడో ఒకసారి కూడా దాన్ని ఊరి పోయినప్పుడే ఉంటది ఇంటికాడ ఖాలీ ఉన్నప్పుడు ఉండదు
మన ఊళ్ళో ఈ సారి ఈ ఎండాకాలంలో పెళ్ళిళ్ళు బాగయినాయి కదా ఫుడ్లు వామో రోజుకోటి పడ్డట్టు పడ్డది ఎవరి పెళ్ళి ఆహా పోలే పోలే అప్పుడు మనం మాట్లాడుకున్నారా తెలీక పోలే పోలే ఎవరి పెళ్ళికి పోలే నే అసలు అందరు కి కట్నాల రాపిచ్చినం
కదా ఆ రోజే ఫంక్షన్ ఉండే ఒకటి
అ
ఇక ఫంక్షన్ చూసుకున్నా ఇక పెళ్ళికి లేట్ అయింది
పోలే పెళ్లికి
అయ్యో
హు ఫీల్ అయితానట్టుంది పాపం
మ్ హు
నాకే ఫోన్ చేసి ఎవరెవరికి చెప్పాలని కూడా అడిగింది
ఆ
ఇద నేనే పోలేదాయితేనే
మ్ హు వాళ్ళ హస్బెండ్ ఇప్పుడు మా అక్క వాళ్ళ హస్బెండ్ ఇద్దరు ఫ్రెండ్స్ బెస్ట్ ఫ్రెండ్స్
మ్
మ్ పోయిండట నాకు ఫోటోలు పంపించిండ్రు అంటే వాళ్ళు నాకు పెళ్ళికి ముందు నుంచే తెలిసి ఇద్దరు ఇట్లా ఉమ్
ఇంగర
చెప్పాలక్క నువ్వే
ఇంటికడనే ఉంటున్నావా
ఆ లేదక్కాయ మొత్ ట ఇంట్లోనే అందుకే బోరు కొడతాంది. అప్పుడప్పుడు బయటకి పోయినా కూడా అంత బోరేం అనిపియదిగాని ఇంట్లోనే ఉంటాం మొత్తం ఈ ఎండలకయితే ఇంక మొత్తం ఇంట్లోనే
ఇప్పుడస్సలు మేమైతే లేలేకపోతున్నాం బయట కూర్చునేటోళ్ళం అప్పుడప్పుడు. ఇప్పుడస్సల ఆ బయట్ తగుచుంటేనే మస్తు ఘోరం అనిపిత్తా ఉంది
వత్తరా ఇంటి చుట్టుపట్టు ముసల్లోలు చిన్నపిల్లలకి
ముసలోళ్ళు అంటే ఎవరులేరు కాని చిన్న పిల్లలొస్తరు.
హ్మ్ హు
చిన్నపిల్లల మమ్మీలు చిన్నపిల్లలు
హ్మ్ హు
ముసలోళ్ళు అంతగనం లేరు మావాడకైతే
మన ఊళ్ళోగైతే ఫుల్లు ముసలోళ్ళె.
హ్ అందరూ ముసలొళ్ళే అసలు
నా పస్ట్ ఆ మా వాడకి ఫుల్ మా ఇంటి పక్కన అయితే ఇంక ఫుల్ మా ఇంటి చుట్టూ ముసలోళ్ళె మా ఇంట్లో కూడా ముసలోళ్ళె
హ్మ్ హు కాని వాళ్ళతో మీరు మంచిగా టైం పాస్ అయి
ఆ ఇగ పోయినప్పుడు ఇక సెల్లు తీసుకోపోయిండంటే ఈ కథ పెట్టి ఆ కథ పెట్టి అయ్యో ఒక తరువుడి ఇయనైయవుగా నువ్ గాని సం మురుతండవ్ అమ్మో అంట్రు
హిమ్ మల్లె మాటలు కూడా వెరైటీగా అనిపి తెే అసలు
ఆ ఆల్లకి చార్జింగ్ లేదన్న ఇనరు నెట్ లేదన్న ఏం చెప్పిన ఇనరిక ముసలోళ్ళు, ఇక మా బాపమ్మ అయితే నేను కూడా కొనుక్కుంట తీ నేర్పిత్తానంటది వచ్చి ఆ ముచ్చట్లు ఈ ముచ్చట్లు వీళ్ళిట్ల వాళ్ళిట్ల అబ్బో బొచ్చేడు ముచ్చట్లు చెప్తరు ఇది తీసుకపోకుండా కూడా ఆడికిపోతే వాళ్ళతోనే గడిచిపోతుది రోజు హుమ్
బావ గూడ వచ్చిండ ఒక అక్కనే వచ్చిందా
ఆహా ఒక అక్కనే వచ్చింది. బాకి ఇప్పుడిది కద పనే ఉందంట ఇక రానన్నాడు ఇప్పుడు
ఎప్పుడో టెన్ డేస్ అయితంది వచ్చి
వచ్చావ్ వారం రోజులు ఐతాంది
వారమైందా
మ్మ్ వారమైంది
ఇంగ వాళ్ళతోనన్నా కొంచెం టైం పాస్ ఐతున్నట్టుంది నీకు
ఆ ఫుల్లు ఆమెకి ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం మాటలు వచ్చినట్ అయితాంది ఒకటే ఓర్లుతది కొడుతది. రామెతోనే ఫుల్లు టైం పాస్ అయితాంది. మ్మ్ అందుకే నైట్ నిద్ర పడతలేదు ఈమె పండుకోదు మమ్మల్ని పండుకోనీయదు.
చిన్న పిల్లలు ఉంటే ఘోరంగా ఉంటది అసలు
ఆ ఇట్లా వండుకున్నమంటే ఇగ జుట్టు పీక్తది కొడుతది ఇగ పోయినంకాస్ అసలు మంచిగనిపియ్యదు
ఇప్పుడే ఆసంది వాళ్ళు
ఆ ఆళచేపటి వాళ్ళ అమ్మ నన్ను కొడతాది ఊరికే ముద్దు పెడతావ్ ఊరికే పట్టుకుంటావ్ ఎత్తుకుంటావు అని
ఎత్తుకోవద్దంటారు ఉకే ఎందుకో
ఆ ఉకే ఎత్తుకుంటే బక్క
అదే అలవాటైతదట బక్కగైతరట్నా మా దగ్గర నడవరు అని చెప్తరు.
చేతిలో ఉండి ఉండి ఉండి ఉండి అంటే పెరగరంట ఇగ మల్ల ఊకే అదే అలవాటయ్యిదట ఇగ వాళ్ళమ్మ నదే ఇగ ఎత్తుకో ఎత్తుకో అంటరట అందుకనే ఎత్తుకోద్దంటరని నేను ఉకే ఎత్తుకుంటా.
పిల్ల గాళ్లను చూసినంక ఎత్తుకోకుండ్
మ్మ్ ఉండబుద్ధి అయితదా
కానీ మమ్మీలకు ఇగ అనిపి వత్తది గానీ ఎత్తుకోవద్ద ఊకట్ల ఎత్తుకోవద్దని కానీ చూసేటోళ్ళకి ఎట్లుంటది
వాళ్ళక్ ఆడిపొయ్యినంక కష్టం ఒక్కరే ఉన్నప్పుడు
మ్మ్
ఏ టైం కి తింటావ్ నువ్వు
అక్క
ఏ టైం కి తింటావ్ అంటున్న
ఏ టైం అయితదో నచ్చిన కూర అయితే పొద్దున్నే తింటా నచ్చని కూర అయితే లేటుగా తింటా.
అంతేనా పొద్దున్నే లేటుగనే లేతన్నట్టున్నావ్ గా
ఆ ఫుల్లు లేటుగా నైట్ ఇగ నిద్ర పడతలే ఇగ పొద్దున మేలుకొత్తలే పొద్దున చల్లగుంటాంది నైటు వేడిగుంటాంది.
పొద్దున అసలు నైట్ నిద్ర పడతలే నాగ్గుడా మార్నింగేమ్ మో లేవబుద్ధి గా
అదే లెవబుద్
నాకీ రోడ్డు మీద ఊడ్చేది ఉన్ పదే
అయ్యో
అది లేకపోతే అసలు మస్ తు పడుకుందు నేనైతే
లేట్గా లేద్దామ అంటే వీల్లు వళ్ళంటారు లేవదు పని చేసుకోదు అంటారు దగ్గర దగ్గర ఉంటాయా ఇంట్లో దూరం ఉంటాయా
మా వాడ మొత్తం మా పల్లోలేర ఎన్ని ఇల్లులు ఉంటాే మా రెండు మూడు నాలుగు ఐదు ఓ పది పదకొండు అట్లాండి
చూడొకసారి